ఆ ఏం చేస్తున్నారండి
ఇదే ఇంగా కాఫి డల్ తాగడం మని
అవునా హమ్ మ అలవాటు ఉందా హ్మ అంటే ఉమ్ మీ వారు ఏ టైము లో ఉంటారా పెట్టయడానికి
ఆ లేదండి నేనే చేసుకోవాలి మనకివరు హెల్ప్ లేదు
ఆహా అలా కాదు నేను అనేది ఇంట్లో ఉంటారా మే
ఆ లే లేదు షాప్ షాప్ అండి మధ్యాహ్నం ఆ ఓకే మా షాప్ ఉంది బైక్ ఎలక్ట్రిషయనా ఆ ఆ భోజనానికి వచ్చినారు ఆ వర్షం పడింది మాకు ఒక వన్ అవర్ దాకా బాగా ఆ కాసేపు పడుకొని అన్నారు
హమ్ మ్మ మ
మీ వారే
ఆహా అంటే మా మామయ్య్య మా మామయ వెళ్తారు అది ఉమ్మడి మీద మా మావైని జూస్ తింటారు ఈ ఇల్లు ఏదో ఒకటి పన్లు చేసుకుంటా ఉం టరు ఇక్కడ లోకల్ అని మా ఆయన కూడా అకౌంటెంట్
ఓకే ఓకే
మ్మ్ చదువుకోడానికి ఇంజనీరింగ్ మ్మ్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు కానీ అప్పుడు ఓ జాబుల్కేళ్ళడానికి ఇష్టపడలేదు ఇంకా మేము ఎక్కడికి బైట్ కెళ్ళాము అని మొండుకేసి నా బయట ఫుడ్ బ్యాడ్ అది పడితే అలా జేస్ ఇంకా ఇక్కడే ఉండిపోయారు అలాగా మ్ సరే అని ఇవ్లేద్ ఒక్కదానే ఏదో ఒకట్ చేసుకుంటా ఉన్నారు
ఆ ఓకే ఓకే
మామ వ్యాపారం అది పెడతారు
ఆ
కా అలాగా
అత్త అత్త ఇంట్లోనే ఉం
ఆ ఇంట్లోనే ఉంటరు
ఓకే అదే ఏదో చెపద్దాం అనుకున్నాను మర్చి పోయ మీరు తిరుమలకి ఎప్పుడైనాఎళ్లారా
మాములుగా పెళ్ళికి ముంద అయితే ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళు మాకులదైవమ్ అనమాట మాఅమ్మ వాల్ ఎప్పుడు వెళ్తాం ప్రతి సంవత్సరం సమం మా చెల్లికి బ్రహ్మంగారి స్వామి పేరు పెట్టుకున్నాము అమ్మాయికి చిన్నప్పుడే ఏదో రా అదే తేలుగుట్టి కొంచెం ఏదో సమస్య అయితే అలాగా ఆయన నమ్ కున్నారు బ్రహ్మం గారు అందుకని ప్రతి సంవత్సరము అటు తిరుపతి వెల్లే సి రిటన్ లో ఇటు మటం బ్రహ్మం గారు మటంకి వెళ్లేేసి రెండు దర్శించుకొని వస్తాం ప్రతి సంవత్సరం జరిగిద్ది మాకు అది
హహ
పాత ఫస్ట్ సంవత్సరం పెళ్ళైన సంవత్సరంలో ఎళ్ళాము అంత మా అత్తగారి ఫ్యామిలీ అంత ఎలా
ఓకే
అంతే ఇంకా ఈ నాలుగేళ్ళు చిన్న పిల్లలు వెళ్ళడానికి కుదరలేదు ఇంకా ఎల్లా వెంట వెంటనే అయ్యారు ఇద్దరు పిల్లలు కుదర్ లా అసలు వెళ్లడం ఎట్లాగే ఎల్లాలైన అంతేగా ఉంది కానీ ఎల్లాలి అంటే పిల్లల్ని ఎవరుకి అప్ప చెప్పెళ్ళాలి ఇద్దరిని తీసుకెళ్ళాలంటే ఎవర్
లేదండి పిల్లలకి ఆ ఫీ త్రూ అవర్స్ లో ద దర్శనం అయిపోతుందండి పిల్లలు ఉండే వాళ్ళకి ఆధార్ గడ్ మాదర్ ద ఎత్కుొ మమయినా మంటడి అే పిల్లలది ఆ బిన్న అయిపోతుంది దానికి సపరేట్ గా ఉంది ఆ ఆ క్యూలైన స ఉంటుంది అక్కడకి వెళ్ళి మన పిల్ల బర్త్ సర్టిఫికేటు లేకపోతే ఆధార్ కార్డు ఇవి రెండు ఎత్తుకో ఫమి ఎక్కువే భిన్న అయిపోతుంది ఇప్పుడు అది కాకుండా సమ్మర్ హాలిడే కది దా ఫుల్ గా ఉన్నన్నారుంట టూ మంత్స్ వరకి
సెలవుల టైంలో అసలు వెళ్ళకూడదండి మాములు టైంలోనే వెళ్ళాలి ఎప్పుడైనా గుళ్ళకి సెలవుల టైంలో వెళ్తే అసలు తట్టుకోలేం ప్రద్దీ
అవును కాకపోతే తిరుమలాలో చాలా నీర్ గా మైన్
ఆ అంతా బాగుంటది హా అవును అరుణాచల్ నాకైతే అరుణాచల్ చాలా బాగా ఇష్టం అరుణాచలంపేరు ప్రదక్షం చేయాలని ఎల్లా ఒకసారి నేను ఇప్పుడు చెన్నైలో చదువుకునేటపుడు హా వెళ్ళాను ఇప్పుడే వస్తున్నాం బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ ఎలా అనిపిస్తుంది ఉంది కానీ కుదరట్లా
ఆ మాముూలుగా దర్శనం చేసుకున్నా గిరి ప్రదక్షిణ అయితే
హా బాగుంటది అంటే ఒక్కళ్ళ అయితే చెయలే గని ఎవారయినా నలుగురు తోడుండీ సరదగా మా అక్కడకుంటా ఏం రోడ్లాగే ఉంటది మామూలుగా మనం రోడ్డు మీద అలా నడుస్తున్నాము అలాగే ఉంటాది చుట్టుపక్కల కొట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి మనుషులు జరుగుతా ఉంటారు
ఒకే
బాగుంటది దారి పొడవునా ఏదో ఒకటి తింన్ చాలా తిరుగుతామ్ కాలైతే బొబ్బలు వచ్చేసాయి నాకు పొద్దున్నే బయలుదేరాం అన్మాట్ ఆ దీప్ దర్శన్ కి ఆ ఏ అదేటది ఆ తర్వాత బయలుదేరాంలే ఏడు ఆ టైంలో ఏడేనిమీదిటికి మధ్యాహ్నమైంది ఒంటి గంట్ అలాగా కరెక్గా బాగా ఎండ టైమ్ తో బాగా బొబ్బలు వచ్చేసాయి కాళ్ళు ప్చ్ లేత కాళ్లు ఎదురుగా ఇప్పుడు బాగా నాలుగు రోజులు అడుగు పెట్టలేకపోయా కిందా
మ్మ్ పిల్లల్ని ఎత్తుకొని అయితే అసలు పోలేమండి
హ్మ్ హు ఇప్పుడు పిల్లలకి కూడా అవి మాములుగా ఇవి చైర్స్ అవి ఉంటాయి కదా ట్రాలీ లాగా ఆ వీల్ చైర్స్ లాగా ఉంటది కదా పిల్లలకి అవి చిన్నపిల్లల్ని పెట్టేది అవ్ను వచ్చాయి అంట కదా ఆ అక్కడ ఇస్త్ ఇస్తున్నారంటగా అవి కూడా ఇప్
అవునా నేను చూడలేదే నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను వెళ్లి
ఏమో నేను ఎ ఎవరో చెప్తే విన్నాన మరి దేంట్లో చూసినట్ మొత్తం మరి ఎదో గుర్తొస్తుంది
ఓకే ఓకే అటైతే మంచిదే అండి
మ్మ్ మ్మ్ ఇప్పుడ్ ట్రైన్స్ కూడా అన్ని చోట్ల నించి ట్రైన్స్ కూడా వస్తుంది బానే కరెక్ట్ ట్రైన్స్ వేశారు కాద అరుణాచలం బోర్డు విజయవాడ నుంచి కూడా ఆ ఎసారు డైరెక్ట్ ట్రైన్స్
నే ఆఆ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ కాకముందు వెళ్ళినాను మాది మ్యారేజ్ అయింది టూ థౌజండ్ టువలు సారీ ట ట్వంటీ టు హ్మ్ ఆ ఇద్దరు పిల్లలు వీళ్ళు మొన్నదా పోయేసి వచ్చిన తిరుమలకి అయితే పిల్లలకి చెవులు కుట్టించుకొని ఆ ఎంట్రుకులు పుట్టేంట్రికలు ఇచ్చేసి వచ్చినం
ఊహు మాకు సుబ్రహ్మణ్య స్వాం అనమాట మా అత్త వాళ్ళకు కులదైవం మాకేంటంటే కు పుట్ట దగ్గర చేయాలన్నీ మా ఊర్ల దగ్గర పుట్టుంటది మా పాప్ పూర్వీకులందరూ చేసే వాళ్ళ అనమాట అలాగా ఆచారం ఏంటంటే పెళ్లిి కుదిరిన వెంటనే పెళ్లికి ఒక ఆదివారం వెళ్ళి ముందు అక్కడ పొంగల్ పెట్టుకుని రావాలి పెళ్లి బట్టలవి ప్రతానం బట్టలు ఉంటాయి కదా అవి తీసుకెళ్లి ఆ దేవుడి దగ్గర పెట్టి పొంగలు పెట్టుకొని రావాలి అ కార్డు పెళ్లి కార్డు పెళ్లిి బట్టలువి పెట్టుకొని ముందు మళ్ళీ పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పదకొండో నెల వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ప నీలాపెట్టి అక్కడ దియాలి జంతికలు అలాగా విళ్ళకి ఆ పదకొండో నెల్ దాకా పాప బెడ్ ల్ది తీసేది లేద్ అనమాట వీళ్ళకి మా పిల్లాడికి ఏమో బాగా పెరిగిపోయింది ఆడపిల్లకి ఏమో కరెక్ట్ పుట్టినరోజు చేద్దామంటే పుట్టినరోజు టైంకి గుండె అయిపోయింది ఇద్దరికి పుట్టిరోజున టైం గుండ్లు గుండు గా అంత ఆటుపోట్లు ఉండదులే ఇద్దరికి
ఎందుకంటే అది గాని మన పోస్ట్పోన్ అయింది అనుకొ పిల్లలకి బాగాలేక అయిపోతుంది లేదు అన అంటే వెయిట్ చేయొచ్చు క పిల్లలకి బాలో బాగోలేక అయిపోతాయి
ఉహు
ఇష్యూ వస్తాయంట అది అంటుతోలక్క అనేసి ఆ చెప్తా ఉంటారు అందుకే మేము కూడా బర్డేకి గుండె అయినా పర్లేదు పిల్లలు బాగుంటె చాలా దే పోస్టపోన్ అవు అంటే చాలానే మొక్కున్నాం
ఏడో నెల్లో తొమ్మిదొ నెళొ అలా తీస్తారు తొమ్మిదొ నెలలో ఏడు నెల తీస్త తే పుట్టిన రోజు టైంకి ఒక మూడు నెలు ఉంటది కాట్
ఉ అవును కొంతమంది అట్ ఆలోచిస్
కానీ అంటే అందరు మా దాంట్లో అట్లా తీయడానికి లేదు ఏ డు తొమిద్ తీయరు
అవును అది పో మరీ లేతగా లేత గుండు కదండి చిన్న పిల్లలు మెదడు చాలా లేతగా ఉంటాయి ఉ
ఆ అండి
ఊ ఇంకా ఇవినింగ్ మళ్ళా జేయాల వంట మా బాబుని చేపించలాండి అక్షరాభ్యాసం చేపిద్దాము ఇప్పుడు త్రీ కం ట్వంటీ ఫోర్త్ తో మార్చ్ పరీ జూన్ జూన్ ఇరవై నాలుగ బాబు బర్త్డే అంతలోపుల అక్షరాభ్యాసం చేయిపిద్దామంటే ఆ కుదరదేమేం అంటే బాలేదంటే అదికే
ఆ అవునవును శ్రావణ మాసం వచ్చాక చెపియ్యండి
అందువల్ల ఇంకా గమ్మనున్న ఒకవేళది ఆ బర్త్డే అయిపోయిందంటే ఇంక ఫైవ్ ఇయర్స్ ఐదో సంవత్సరమే చేయాలి
ఆహా మరి ఈ మధ్య అంత చేపిచ్చాం మూడు వచ్చిన తర్వాత వెంటనే చేపీచాల్సిగా
పంచమీ వచ్చింది కదా అప్పుడు చేపిద్దాము అనుకున్నాము అప్పుడు శూన్యము అదే ఏ అదేమో అంటారు కదా శూన్య మాసం అని ఆ అందువల్ల ఒక
అప్పుడు కుదిరినప్పుడు ఏం చేస్తారు తెలుసా అందరూ దసరా నవరాత్రులు ఉంటాయి కదా అప్పుడు సరస్వతీ టర్న్ ఉంటాది కదా ఆ రోజు అన్ని చోట్ల సరస్వతి పూజ చేసాక అప్పుడు చేయిస్తారు
ఉ అదే అట్లే అనుకున్నా మా వారు కొంచెం
ఒక రోజు మం చి రోజు చూస్కోని చేపించుకోవడమే
ఉమ్ అదే నిమ్మదిగా అదే చెయాలి ఆ అదే అప్పుడయిపోయినాక
ఈ లోపు ఇరవై నాలుగు లోపు చేయిచ్చేస్ కోని సరిపోయిది మావాడికి కూడా మొన్న మార్చి ఇరవై రెండుకి వచ్చింది మూడు మళ్ళీ మార్చికిి లోప్ చేపియ్యాలి ఈ లోపు వసంత పంచమి వస్తుందిగా అప్పుడు చేయిస్తాము
వసంత్ పంచమి ఇంకొచ్చేది ఎప్పుడండి జనవరి ఫిబ్రవరికి వత్తాది ఆ అవును ఫిబ్రవరికి వస్ ఆహా సరే సరే బాబు మార్చ్ ఎన్నో తేదీ ఇరవై రెండు నాది ఇరవై మూడు
ఆహా
ఓకే
అప్పుడు జెర్పిచి స్కూల్ కి వేసేస్తే సరిపోయిద్ది వాన్ని
మ్మ్ చెప్రా మ్మ్ మ్ ఇంకేటి విశేష్
పెట్టారా కాఫీ నా అత్తేం లేదు ఎప్పుడన్నా ఒకసారి అంటే మా అత్తయ్య లేరుగా మా మావయ్య మా అత్తయ్యకి టీ అలవాటు రోజు రెండు పూట్ల తాగుతా టి నేనే నేను మా వారు అసల్ లాగం
మంచి అలవాటండి మేమే దానికి అలా డీట్ అయిపోయాం
తాగుతద్ తింటా లేదు ఒకవేళ అన్నా స్ సాను శనివారం అలాగ అన్నం తినలేదు అను ఓ శనివారం రోజు అన్నం తిన్న్ను టిఫిన్ చేస్తా ఓ గ్లాస్ పాల్ హా
మ్ మాది కులస్ గులుకుల దేవుడ్కి కదా వెంకేశ్వర స్వామి సాటర్డే మే ఒక పుట్ కట్టేవా అన్నమ్ము రెండు పుట్లా టిఫను ఆ అప్పుడుకి అందుకేనే ఒక ఒకక్క పూటకి మాత్రం ఏదైనా వెజిటేబుల్ రైస్
మ్ హ్మ్ పిలల్లు ఉన్నారు గద్ దా మనం తిన కూర్లూ మాముల్గా చేసేస్తా కుంట ఉండే శనివార్ మైన ఓ ఏదోటి అంటే కర్రీ చేస్తే చపాతిలోకైనా తిన్ కర్రీ
అవును మా వారికి ఆ వాళ్ళ ఫ్యామిలీలో అలవాటు అయ్పో ఇంది అలవాటు మాకు కూడా తెప్పించేసాడు ఇంకా వాళ్ళు చెప్ తిన్న మనం పాటింపాలని
అదే డైమ్ మావారైతే నువు శనివారాలు ఏం వా వచ్చేదాక శుభ్రంగా తినేసేయి అసలు ఒక్కగున్నా అని అంటారు నేను పిల్లలు పెద్దయినాక పెట్టుకో అయన్నీ చిన్న పిల్లలతో ఉపవాసాలు అవి ఇ అంటే కుదరవు ను
పిల్లలే పిల్లల పెరిగి మనము పాటించాం మేము కూడా అంతే చిన్న పిల్లలకి పాటించము మా వారికై తే పాటింపులుంటాయి
చిన్న పిల్లలకి పాటించమని కాదు పిల్లల తల్లివి కదా పిల్లలు తల్లి కూడా బలంగా ఉంటేనే కదా పిల్లల్ని చూసుకోగలిగేదని మా ఆయన అనేది అది ఉమ్ తల్లులు బలంగా ఉంటేనేగా కుటుంబం బాగుండేది ఫస్ట్ మనం ఒక రోజు మూల పడితే అయి వాల్లే ఎవరు ఏమి చేసుకోలేరు
ఇంతకు ముందు ఫాస్టింగ్ ఎక్కువ ఉండేదాన్ని ఇప్పుడు డెలివరీ అయిపోయినపుడు తర్వాత నుంచి ఒక పూట భోజం చేయకపోయినా కూడా లేటుగా శివరింగ్ వచ్చేస్తాది ఆ ఓకే అం